ఆ బా హాయ్ అక్క బాగున్నారా తిన్నాద తిన్నానా
ఆ తిన్న
ఆ తిన్న ఏం చేస్తున్నారు
ఏ ఏముంది పడుకొని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
కసే పైతిగా పడుకోడమే ఆ వ ట అదే వంకాయ ఆల్గడ్డ జేసినా
ఆహా
మీరు ఏం వంట చేసిన్రు
సరే
ఎగ్ టమాట చేసింరా నాన్ వెజ్ లో నాన్ వెజ్ లో ఏమి ఇష్టం నాకై తే చికెన్ అంటే ఇష్టం
మాగ్
చికెను ఆ చికెను ఎగ్ ఎగ్ ఫ్రయ్యి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
కదా ఉమ్
ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది
అవును బాగుంటేది ఎగ్ లో అయితే ఎన్ని రకాలయినా చేస్ కోవచ్చు ఎగ్ ఫ్రై అయినా ఇంకా ఎగ్ ఉడకబెట్టి అయినా వేసుకోవచ్చు ఇంకిప్పుడు కొత్తగా చేస్తుండ్రు ఎగ్గుని పెగలగొట్టి ఆమ్లెట్ లాగా అంటే జస్ట్ కారం వేసేసి ఆ ఇట్లా పీస్ పీస్గా పన్నీర్ ము క్కలాగా కట్ చేసి ఇంకా అది అట్లా వేస్తున్రు బాగుంటది
బ్రెడ్ ఆమ్లెట్ ఇప్పుడు ఎగ్గుతోనే బ్రెడ్ ఆమ్లెట్ ఆ అన్నీ చాలా విధాలుగా ఏస్తున్నారు ఎ
ఆ ఎగ్గుతోనే ఇంకా ఎగ్గు పచ్చడి అవును పచ్చడి ఎగ్తోనే ఇంకా పచ్చడి కూడా వేస్త రు నిలువ పచ్చడి ఇప్పుడు కొత్తదా
అవును
ఉమ్
ఇప్పుడు మనకేం చెయ ఇప్పుడు మనం కేక్స్ అవి చేయాలన్నా కూడా ఎగ్గ యూజ్ చేస్తారు
అవును ఎగ్గే యూజ్ చేయాలి ఎగ్ యూజ్ చేస్తేనే కదా అది రాదు పొంగుతుంది బన్ను లాగా కావాలంటే ఎగ్గే కావాలి కదా ఫస్ట్ అంటే ఎగ్గు మొత్తం పోయద్దు ఎగ్గులో తెల్ల సొన మాత్రమే వాడతారు
ఆ
మొత్తం కూడా వాడతారు కావచ్చు
ఉమ్ ఆహా అట్లా డైరెక్ట్సేస్తారు ఆ ఇప్పుడు వెజ్ నాన్ వెజ్
ఆ అవును
ఎట్లా మిక్స్ ఏస్
మిక్స్ చేసి ఆ వే వేసేస్తారు అవును
హ్మ్
ఇంకా వెజ్ లోకి వచ్చేసరికి అయితే బెండకాయ ఫ్రై బెండకాయ చారు ఇంకా అవన్నీ చాలా చాలా ఇష్టం ఇక ఈ వంకాయ వంకాయ ఆ గుత్తి వంకాయ ఆ మసాలా వంకా వంకాయ వంకాయతోనైతే వెరైటీ వెరైటీ పచ్చడి కూడా ఆ వంకాయతోని పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు
ఉ చాలా ఇప్పుడు టమాట తోను కూడా ఇప్పుడు ఈ సీజన్ ఎండాకాలంలో టమాటలు
ఆ అవును ఆ పచ్చడి కొందరు అది ఎండ పెట్టి చేసుకుంటారు కొందరు ఏమో పచ్చివే మిక్సీ పెట్టి చేసుకుంటాండ్రు ఉడకబేట్టి చేసుకుంటాండ్రు ఆ వన్ ఇయర్ వరకు ఉంటాయి ఎండబట్టిందంటే వన్ ఇయర్ వరకు ఉంటది కరాబ్ కాదన్నట్టు ఇప్పుడు ఉడకబెట్టింది పచ్చిది అని అంటే అది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టు కోవాలి ఫ్రిడ్జ్ లో పెడితేనే ఉంటది ఇక బయట పెడితే బూజు పడతాయి కావచ్చు అవును
ఇప్పుడు అందరు ఫ్రిజ్జుల్లో పెడుతున్నారు
అవును ఇప్పుడు టమాటా రేటు కూడా పది రూపాయల కిలోనే అయిపోయింది ఇప్పుడు ఇట్ట తక్కువ ఉన్నప్పుడే ఆ పెడతారు కానీ పచ్చళ్ళులో కంటే టమాటా పచ్చడే బాగుంటాది కదా మామిడికాయ కంటే కూడా
ఆ ఇప్పుడు మనం పచ్చడిలో కూడా మిరపకాయ పచ్చడి వంకాయ పచ్చడి ఇట్లా వెరైటీస్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి రానియి కూడా ఇప్పుడు మనకి రానివి కూడా యూట్యూబ్ లో కొట్టి అందరూ లేద అంటే చేస్తున్నారు
వేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక్క రెండే పచ్చళ్ళు ఉండే వంకాయ పచ్చ అదే టమాట పచ్చడి ఉండే తర్వాత మామిడికాయ పచ్చడి ఉండే కదా ఇప్పుడు అన్ని చిక్కుడుగాయ పచ్చడి అంట నేనూ యూట్యూబ్ లో చూసినా ఆ వంక పచ్చడి కోడిగుడ్డు పచ్చడి ఇందాక చెప్పిన కదా అది చికెన్ అంటే అది ఇగ తెలుసు అందరికి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడియా చికెన్ పచ్చడి అంటే ఫ్రై లాగా బాగుంటది కదా ఇంకా అందులో ఏం వాటర్ గీ టార్ ఏం పోయకుండా జస్ట్ అందులో అందులో ఏం కలపడం అంటే ఆవపొడి కలుపుతారు ఎక్కు ఒక్క గంతేగాని సేమ్ కూర ప్రాసెసే కూరలో ఏం వేస్తారో సేమ్ అంతే వేయడం గాని
అందులో బోన్స్ ఉండయి ఏముండయి
చిన్న చిన్న ముక్కలుగా కోసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఉ చేస్తారు ఆ చికెన్ పకోడా కూడా మంచిగా ఉ
అవును ఇప్పుడు మటన్ తోన కూడా చాలా వెరైటీస్ వస్తున్నాయి
ఆ అవును మటన్ కంటే కూడా అది బిర్యానీ వేస్తే అయితే చికెనే బాగుంటది కదా
ఆ
లివర్ అంటే మా మటన్ దే బాగుంటది లివరు హ లివ్వరూ తెం అవును వట్టిది అవును. బోటీ అయితే క్లీన్ చేశేశీ ఏం చేయాలంటే నూనెలో బాగా ఫ్రై చేయాలే ఎర్రగా.
అవునా బోటి బాగా ప్రాసెస్ ఉంటది.
అవును బాగా ప్రాసెస్ ఉంటది అది. వేడి నీళ్ళు పెట్టాలి కడగాలి. కానీ దానిలోనే మంచి విటమిన్స్ ఉంటాయంటా అదే మంచిదం మనకు అదే తినబుద్ద్ ది గాదు కానీ అదే మటన్ కంటే బోటీనే మంచిదంటా.
అవును, మీరు తింటారా మరి అన్నీ.
నేనూ బోటీ తినను. హ చిక్ నేను మటన్ తింటా, మటన్ తింటా, మటన్ లివర్ తింటా. ఆ ఇం ఇంకా ఇగా చికెన్ అయితే ఇగా ఆది ఇగ ప్రా ఇష్టం అనుకో ఫుల్లూ. ఆ ఫిష్షు గూడా తింటా, ఫిష్ష్ లో ఫ్రై చేసుకుంటం. తర్వాత్ త వేపుడూ వేపుడూ తర్వాతా పుల్సూ ఈ మూడు గూడా బాగుంటాయి. చికెన్ స్పెషల్ అంటే పుల్సు బాగుంటది కదా. పుల్సు తర్వాత వేపుడు ఫ్రై గూడా
హ్ము అవును
ఉప్పూ, కారము, పసుపు కొంచెం అల్లమెల్లపాయ ఇట్లా రాశేశి ఆ అవును మంచిగ ఉంటది.
వేడి వేడి అన్నం పిచ్చి
మళ్ళీ చాపల పుల్సు అంటే అది ఒక ఊరు మన తెలంగాణలో ఒక లాగా చేస్తరు. ఇక వేరే వేరే సైడ్ లో ఒకలాగా చేస్తరు. ఆంధ్రాలో వేరే సైడ్ వేరే లాగా చేస్తరు. వాళ్ళు ఏందంటే అన్నీ కల్ప్ పి పెడతరు. అంటే టమాటలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కారం, పసుపు. ఈ ధనియా పొడీ ఇది చాపలూ చింతపండు పుల్స్ సు ఇవన్నీ ఒకే దాంట్లో పోశి ఇట్లా ఆయిల్ పోశి కల్పీ పొయ్యి మీద పెట్టిస్తరు. ఆ అది గూడ బాగనే ఉంటది. ఆ ఫేమస్ ఎక్కువ. వాళ్ళకీ అవును స్వీట్స్ ఇంకా ఊ
ఊ ఆతేం పూత రేకుల్ అన్ ఊ
అవును వాళ్ళ నుండే మనం కొంచెం కొంచెం కొంచెం కొంచెం కదా. ఆ అహ పెట్ట్ టినయాప్ పెట్టడం నేర్చుకున్నాం. లేకపోతే మనకు పచ్చళ్ళు అది ఇది మనం కొనుక్కునే వాళ్ళం పెట్టుకునే వాళ్ళంగా గాదు. డబ్బాలు కొనుక్కునే వాళ్ళం గదా. చ్చడి డబ్బాలు అదీ. పూతరేకులా, ప్చ్ పూతరేకు కులంటే అబ్బ సూప్పరు అవును. మన సైడ్ అయితే అవి అమ్మరూ అవి చెయ్యరు గూడా. దానికంటూ ఒక కుండ సప్రేట్ ఉంటదంటా. దానికంటూ పూతరేక్ కుల ఆ దానికి అంటు ఒక కుండా అద్ సప్రేట్ గా ఉంటది. మళ్ళీ అదీ కొద్దిగ్ కీ అంటే ఎండొచ్చేదాక ఉండకు ఉండొద్దు నైనూ టెన్ లోప్ పలా ఆ క్లోజ్ చేసేసుకోవాలే. అంటే ఎండ దగలకూడదంట అట్ల.
ఆ కానీ వాళ్ళక్ చేసినట్టు ఇటు సైడ్ మనం వాళ్ళకి ట్రై చేశినా కూడా రాదు. వాళ్ళక్ కెందుకంటే టెక్నిక్ ఉంటది. ఊ
వేరే ఉంటది అంటే కుండ లోపలనే మా పయ్యిలా ఉంటేది దాని లోపలనే కట్టెలు పెట్టి మంట పెడతారు అన్నట్లు చి కొ కొంచెం పిండిలోనే ఎన్నో పూతిరేకులు చేసుకోవాలో ఆ ఫుల్ పూతరేకులు బెల్లం పూతరేకులు ఆ చక్కెర అవును అవును చక్కెర పూతరేకులు తర్వాత ఇంకా దాంట్లో డ్రై ఫ్రూ ఫ్రూట్స్ ఎత్తారు అది వేరే మూడు రకాలు ఉంటాయి నెయ్యి నెయ్యి ఏస్తారు షుగర్ ఉన్న వాళ్ళకు వేరే ఆ నేను ఆ వట్టిగా డ్రై ఫ్రూట్స్ తో నేస్తరు ఆ తిన్నా తిన్నా తిన్నా చాలా టేస్టీగా ఉండే ఇట్లా తెలిసిన వాళ్ళు ఆ ఇక్కడ ఉంటారు కదా ఇక వాళ్ళు ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ ఇట్లా తెచ్చిండారు అన్నట్టు ఒక బాక్సే ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చిండ్రు నేను మామూలుగా నాకు ఇష్టం అని చెప్పిన చెప్తే వాళ్ళు నిజంగానే పట్టుకొచ్చిండ్రు అ ఎంత సూపర్ పేపర్ లాగా ఆ వెళ ఆ చాల బాగుండయి
ఎక్కడికి వెళ్ళి వచ్చారు
వాళ్ళు విజయవాడనో ఇంక ఏంటో ఆత్రేయపురం ఏంటో అన్నారు అక్కడ నుండడి తెచ్చిండ్రు బెల్లం తోనే తెచ్చిండ్రు బెల్లం వేసి నాకు అవే ఇష్టం డ్రై ఫ్రూట్స్ బెల్లము మంచిగా నెయ్యి వేసి తీసుకొచ్చింది సూపర్ ఉండే
అవును బాగుంటాయి
అవును బాగుంటాయి మన సైడుగా అ అమ్మర్ రా
ఆహా దరకాయి కూడా కొన్నా మ
ఆ దొరకవి కూడ
ఉ
ఫేమస్ అరిసలు అంటే మనకు కద అరిసలు అంటే చాలా ఇష్టం
ఆ
అటు బెల్లంతోని చేసినవి బాగుంటాయి చక్కెర బాగుండేయి గట్టిగా ఉంటయి బెల్లం అయితే
ఆ ఉ
అవి కూడా బాగుంటది గా సరే రామరి ఉంటా బాయ్ బాయ్